హలో హలో హలో హలో
ఆ బాగున్నారా
ఆ చాలా బాగున్నాండి. మీరు బాగున్నారా.
ఆ బాగున్నానండి. ఏం చేస్తున్నారు.
ఆ. ఇప్పుడే ఉద్యోగం వెళ్ళి తిరిగి వచ్చానండి.
అవునా ఎలా అయిందండి ఈరోజు ఉద్యోగం.
ఆ ప్రస్తుతం శిక్షణ లో ఉన్నానండి.
అవునా ఎక్కడండి ఓకే ఓకే దగ్గరేనా అండి వెళ్ళడం రావడం. వాహనం ఏదైనా ఉందా.
చాలా దగ్గరే అండి వెళ్లడం రాను.
అలాగైతే మంచిదే అండి ఎందుకంటే ఇప్పుడు దూరాలు దూరాలు ఉంటుంది కదా. గంటలు గంటలు ప్రయాణాలు అవుతున్నాయి. వెళ్ళి రావడమే అలసిపోతున్నారు కదా.
అవునండి.
ఏం తిన్నారండి.
ఆ నేను. సాదా పప్పాన్నం రైస్ తిన్న. ఆ తిన్నా అండి.
అన్నమూన్ను పప్పు. ఆ మామిడికాయ పచ్చడి తిన్నారా అండి. ఈ సంవత్సరం.
ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి తిన్నా అండి.
ఊహు. పప్పులోకి నెయ్యి యేసుకొని మావిడికాయ తింటే బాగుంటది కదా.
ఆ అవునండి. ఆ ఆ రెండు వాటి కలయిక చాలా అద్భుతంగా ఉంటుంది. తింటుంటే.
అది మన పెద్దోళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆనవాయితీ లాగా మనం. దాన్ని పాటిస్తూ ఉంటాం కదా..
అవునండి.
ఇంకా అప్పడాలు కూడా.
అవునండి అప్పడాలు కూడా చాలా బాగుంటాయి.
ఇప్పుడు రకరకాలుగా వస్తున్నాయి కాని, అప్పట్లో వాళ్ళు గుండ్రంగా.
ఉ.
అలాంటివి చేసే వాళ్ళు. ఉ
అదే అండి ప్రస్తుతం కాలానికి తగ్గట్టుగా కొన్ని మార్చుతున్నారు.
ఇంకేంటండి ఇంట్లో అందరు బాగున్నారా.
ఆ చాలా బాగున్నారండి అందరూ.
ఉ ఆరోగ్యం మీది గాని ఇంట్లో వాళ్ళది అంత మంచిగా ఉన్నదా.
ఆ ఇంట్లో వాళ్లందరు ఆరోగ్యాంగా ఉన్నారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం మంచిగా లేదు.
అవునా ఏమైందండి.
ఆ ఈ రోజుల్లో తెలిసిందే కదాఅండి కాన్సర్.
ఆ అవునండి ఇంకా అదోస్తే. కాలానికంటే ముందే చనిపోవడం జరుగుతుంది కదా.
కాన్సర్ ఆ మనిషిని ఉగదీసేదాకా వదిలి పెట్టడండి.
అవునండి. బాగా అసలే చూస్తూ చూస్తూనే మనుషు. లు ఇట్లా అయిపోతున్నారు.
స
భయంకరంగా ఎలా వస్తుందో అర్థం గావట్లేదు ఉమ్ ఉమ్ పాపం వాళ్ళు చూసుకొని దగ్గరికి ఆ అందరూ చివరి దశ అని చెప్ ప్పేస్తున్నారు ఇంకా వాళ్ళకి మందులు వాడ్డానికి ఉండట్లేదు అసలు చాలా ఇబ్బంది అయితుంది మా దగ్గర కూడా చాలా మందికి అలా అయింది
చాలా అంటె చాలా భాదాకరం అండి
ఉమ్ దానికి మందు కనిపెట్టలేకపోతున్నారు ఏంటండి
కనిపెట్టలేకపోవడం అంటే అండి కొన్ని కొన్ని మందులు కొంతమంది సైంటిస్టులు ఆ అది ముఖ్యంగా వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి దాన్ని కనిపెట్టాలని ప్రయత్నిస్తారండి విజయవంతం కూడా అవుతారు కాకపోతే కొన్ని కా కార్పొరేట్ ఆ మాఫియా అవి ఎలా ఉంటాయంటే అయ్యి బయటికి రానీకుండా చేసే ప్రయత్నాలు కూడ చాలా ఉంటాయండి
ఉమ్ కనీ ఎంత మంది చూస్తూ చూస్తూనే దీనికి ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు చాలా బాధకరమనండి
ఉమ్
అసల మా ఊ మేముండే ఊర్లో అయితే ఆ హా అతనికి ఇరువై ఐదు ఇర్ ఇరవై నాలుగు వచ్చయో లేదో మీక్కూడ తెలిసే ఉంటది వినే ఉంట్రు ఈ మధ్యలోనే చనిపోయారని ఒక అబ్బాయి మా ఊర్లో
మీ ఊర్లోనా అండి
ఊమ్ అవునండి పాపం మంచాన ఉండి ఉండి ఇబ్బంది పడీ ఆ చుట్టాలు అవుతారు దూరపు చుట్టాలు
ఉమ్
అలా అయి అయి చనిపోయారు ఇంకా మా అమ్మ వాళ్ళ తరుపు మా పెద్దమ్మ వాళ్ళ తరపు కూడ ఇంకా ఆ ఫస్ట్ ఏదో అని చెప్పి ఆపరేషన్ చేయించుకున్నారు గడ్డ అనుకుంటున్నారు చి తీరా జూస్తే అది నాలుగో దశకి వెళ్ళిపోయి ఇంకా చూస్తూ చూస్తూనే ఆయన చనిపోయారండి కొంతకాలంలోనే
ఎంతో బాధాకరం అండి
ముగ్గురు ఆడపిల్లలు అ ఇంగంతా అలా అలా అయిపోతుంది అసలు అమ్మో చూస్తూ చూస్తూనే కనీ మళ్ళీ మా చుట్టాల్లో ఇంకా ఒకలు మాకు తెలిసిన వాళ్ళు నా చిన్నప్పటి నుంచి కి ఏదో అంటే ఆడవాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వస్తే దానికి ఆపరేషన్ చేయించుకున్నారు వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు దేవుడి దయవల్ల ఇదీ పర్లేదంటరు కాని ఇంకా గొంతు క్యాన్సర్ వస్తే ఇట్లావి ఆ చికాకు అంట ఇందులో రకాలుంటయంట కదండి
అవునండి ఇయి చాలా రకాలు ఉన్నాయి
ఉమ్ కాలేయ క్యాన్సర్ కూడా వస్తుందంట, గర్భాశయ క్యాన్సర్లు ఇయన్నీ ఊపిరితిత్తులకు అయి అంతా నోరు, గొంతు ఇయన్నీ రకరకాల క్యాన్సర్లు వస్తున్నయి ఎందుకో మరి. అసలు ఒకోళ్ళకు ఒక్కొళ్ళకి పొంతన లేకుండా అయి పోతుందండి.
అవునండి.
ఆరోగ్యకేరమైన ఆహారం లేకపోవడం, అధిక బరువులు పె పెరగడం ఇయిటి వల్ల కూడా ఇంకా మనం రోగాలు కొని తెచ్చుకుంటున్నాం కదండి.
అలానే ఉందండి ప్రస్తుతం కల్తీ ఆహారం అనేది పెద్ద ప్రమాదం గా ఉందని నా అభిప్రాయం అండి. మీరేమంటారు?
ఉ అవునండి నిజమే అసలు బయటా ఏదన్నా తినాలంటే భయం ఎసేస్తుంది వామ్మో. ఇంకా దూర ప్రాంతాల్లో అయితే అవునవును రా రంగు లు వేశేశి చేస్తున్నారు మీకు తెలవన్ది ఏముంది అమ్మో అమ్మో. అయ్యా ఏయి ఇట్లున్నా ఈ దుకాణాలు ఇ ధూమపానం, ఈ పొగాకు ఈ మద్య పానం ఈ ఈ మాత్రం అవు తూనే ఉన్నయి ఆగేదే లేదు ఇయి.
అవునండి ఆ ఇది మీరు ఈ విషయం విన్నారండి ఒక ఆర్టికలు నేను చదివాను. ఎప్పుడు ఎప్పుడైతే ఒకా ఒక మనిషి వారాంతంలో ఒక రోజు ఉపవాసం ఉండడం వల్లా చాలా మట్టుకి చాలా శరీరం ఆ తనొక స్వభావాన్ని మార్చుకుంటున్న మళినాల్ని, వ్యర్ధాన్ని తొలగిస్తుందని.
ఆ ఉన్నానండి నాకు అలవాటే ఇది నేను కూడా ఉంటాను. ఒక రోజన్మాట అలాగా.
ఒక పూట వరకు ఉంటాను ఇంకా ఆరోగ్య పరిస్థితిని బట్టి మంచి ఆరోగ్యంగా ఉంటే పర్లేదు మూడు గంటల వరకు కొంచెం నీర్స్ సంగా ఉన్నా ఒక్కొక్కసారి అనారోగ్య పరిస్థితి అనుకోకుండా వస్తాయి కదండి, అలాంటి సమయంలో ఇగ పన్నెండు గంట్ల దాకా ఇగ పొద్దటి నుంచి ఓన్లీ ఆ పొద్దుటి నుంచి మంచినీరు ఒక్కటి తాగి ఉంటాను అలా నాకు కూడా అలవాటు ఉంది.
ఆ చాలా మంచి అలవాటండి.
ఉ అట్లుంటే కూడ మంచిదని వైద్యులు కూడా చెప్తూ ఉంటరు కదండి.
అవునండి.
మంచిదే ఆరోగ్యానికి. సాధారణంగా అలవాటు చేసుకుంటే
ఉ
చాలా మంచి పద్ధతి అది.
ఆ నేను కూడా వారాంతంలో ముఖ్యంగా ఆదివారం ఉంటానండి. వర్షం
ఆదివారం మీ మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఉద్యోగానికి వెళ్లార్ కాబట్ ట్టి ఆ రోజు ఉంటారా అండి
ఆ ఉద్యోగం ఒచ్చిందని కాదండి, అంతకు ముందు నుంచి గుడా ఆదివారం ఉండడం నాకు చాలా ఇష్టం.
ఉమ్మ్
మూడింటి దాకా, ఒటింటి దాకా ఆ అలా ఉన్ ఉంటాను. కొన్ని కొన్ని సార్లు ఆమ్ ఒకరు ఆ మంత్ లో ఒకర్ రోజంతా ఉపవాసం ఉండటానికి ఇష్టపడతానండి.
నెలలో మొత్తానికి తినకుండా ఉండారా
ఒక్ ఒక రోజు అండి, ఒక రోజు నెలలో ఒక రోజు
అంటే ఆ పూట మూడు పూట్లు తినరా అని అడుగుత్
ఆ మూడు పూట్లు తిన్నండి
ఉమ్ చాలా మంచి అలవాటు, కానీ నీరసం అవ్వదా అండి మీకు.
నీరసం అంటే, ఆ అంత నీరసం అనిపించదండి.
అవున ఉమ్
అంటే ఆ రోజు ఈ సమయాన్ని ఆ మనకున్న ఏదైతే అది చరవానీ పక్కన పెట్టేసి
తాళం ఉ ఉమ్
ఉమ్మ్ ఎక్కువ ప్రార్థించడం ఆ అలాంటి పన్లు చేస్తే చాలా మట్టుక్ కి ఆ రోజు చాలా మంచిగా ఉంటుందండి ఆత్మీయత.
కొంచెం భక్తిగా ఉంటాం, దేవుడికి గుడా దగ్గరవుతాం కదండి.
ఆ అది చాలా మంచిదండి నేను అలా ఉండడానికి, ఆ అది ఈ సంవత్సరం నుంచే అలవాటు చేసుకున్నానండి. ఆ ఈ సంవత్సరం ఆ అయి ఈ సంవత్సరం నుంచి అలవాటు చేసుకున్నాను అలా అలా ఉన్నాకడ్నుంచి ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుందండి. చాలా ఆవ్ చాలా ఉమ్ చాలా ఉషారుగా
ఉ
ఆ అవున్ మన ఆరోగ్యము అన్ని విధాలుగా చాలా మంచిది కదండి ఆ నిర్ణయం.
అవును అవునండి ఊర్కే తిన్న దగ్గర్ నుంచి ఒల్లులు పెంచుకోడం, రోగాలు పెంచుకోడం తప్ప ఏం ఉండదు.
ఉమ్ అవునండి
ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి కాబట్టి, జాగ్రత్తగా ఉండడం మంచిది, ఆరోగ్యం ఉంటేనే అండి ఈ రోజుల్లో ఎన్నున్నా ఉపయోగం లేకుండా అయిపోతుంది ఇది
ఆరోగ్యం లేకపోతే కష్టమండి
ఉమ్మ్ అమ్మ ఆ వైదుల్కి దగ్గరకి ఎళ్తే ఇంకా డబ్బులు ఇట్లా చెట్లగొసి ఇవ్వాల్సిన పరిస్థితి ఒస్తుంది, రాను రాను రోజుల్లో ఎలా ఉంటుందో గానీ
ఒక అనారోగ్యం ఉన్న వ్యక్తిని ఇంకా ఇంకా మరీ మరీ చాలా వాళ్ళ దగ్గర
ఆ వాళ్ళ మాటలతో ఇంకా క్రుంగ చేస్తా ఉంటారు కదండి. అ అసలు కొంతమంది ఆ టెన్షన్ అ వాళ్ల అయితే ఆ దానికే భయపడి ఆ రోగాని కంటే కొ
అవునండి
పోట్టుకుంటారు ఉ ఇలాంటివి చూస్తున్నాంటె చ మీ బంధువులకి కొన్ని జాగ్రత్తలు చెప్పండి తెలిస్తే పోలా
దగ్గరలో ఉన్నప్పుడు వెళ్ళి కా కలిసి పలకరిచ్చడం. ఆ
అవునండి ఖచ్చితంగా చెయాలండి కాకపోతే ఆ ప్రాంతాలు వేరే ఉండటడం వల్ల కొన్ని కొన్నిసార్లు కుదరపోవడం వల్ల జరగడం లేదు. ఆ విషయంలో చాలా బాధగా ఉంది నాకు
అదే చూసుకొని వెళ్ళండి మరి స అలాగే అండి ఉంటాను.
ఆ సరే అండి
ఉ ధన్యవాదం
అ ధన్యవాదాల అండి